హలో హలో హలో అప్పా
ఆ చెప్పండిక్కా
ఇంకా ఏం చేస్తున్నారు సిరీయల్ చూస్తుంటామ్ మధ్యానం వచ్చింది
అవునా ఎవరికైనా చేసినార అప్పుడేమరీ
లేదు అక్క ఇదే ఫస్ట్
ఫస్ట్ నాకేనా ఆ అవునులే
ఆ వాాలిక
అవునవును అహా
ఉ
ఉహు
ఆ
ఇ ఇది అంటున్న
ఎందో
చేసా నాంటన్నా
ఇన్ని పిల్లలక్క
హా
హలో
ఎన పడుపుల
ఇప్పుడినిపిస్తవుంది
అదే డిస్టర్బ్ చేసా నాంటున్నా
ఆ ఏం లేదు ఏం లేదు లేదు లేదు చేస్తాన్నాని ఇ అప్పుడు త్రీడేస్ అయి చెయ్యా బట్టి ఇప్పుడే చేస్తు అంటే గంటే కూర్చున్నాను ఉడిక అట్లా ఇంకా మా అత్త వాళ్ళ ఆ
ఇట్లె చేస్తార కాల్సు
ఎవరికి
హ మీరు ఎన్ని చేశారు ఇప్
నా భయపడినవ మొన్న అప్పుడే అయిపోనాయి
అవునా
మోన్నానే ట్వంటీ అయిపోయినాయి
ఆ అల్ డ్రాలే
ఉహు రాలే
ఆ
ఉహు ఏమో చేసిందా వంతే ఈగా ఆ
డబ్బుల్ పడిపందాకా
లేదు లేదు అక్క పర్లేదు ఇంకాన
ఆ
ఆ
పంద మంది జనరు ఐదు మంది ా
ఆ ఫైవ్ మెంబర్స్ కి ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్
ఆ
ఉమ్
అన్న
అఓ తిన్నాను పిల్లలు ట్యూషన్ కళ్తయారు ఇంకా
ఆ
ఉమ్
ఏం వంట చేసినారు ఇంకేంలేక ఏం వంట చేసినారు
నేనా ఏం చేసినాను ఏదో కూ చేసిన లే అండి రోజు కూరలే రోజు కూరలే పొద్దున మధ్యాహ్నము సాయంకాలము
ఉమ్
చేదే చేసేదే చేస్తే మీ పిల్లల స్కూల్కి పోడంట ఇవ కదా థంక్ కా
అ లేదు కా ఇం తారు్రు
పిల్లలు ఇద్దరా నీ చిన్న పిల్లలు కద చిన్న
ఆ ఒక బాబు హఫీరక్క ఒక బాబ ఫైవేర్
ఫైవ్ ఇయర్స్ అ మరి స్కూల్కి బోలేదు ఇంకా
ఇట్లా కా జూన్ లో జాయిన్ చెపోయాల
అయ్యో అయ్యో ఫైవ్ ఇయర్స్ వరకు ఇంగ ఇంట్లో పెట్టుకుంటే ఎట్లక్క నువ్వు
పోనుని మొండి చేస్తున్నారుడు వసేస్తున్నాలి ఇ వరకే పోతే కదా వాడాడా ఏడు
అయ్యో అయ్యో ఎట్లయినా కానీ త్రిత ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యకేజీ మూడు చదవాల కాదా ఫస్ట్ క్లాస్ బల్ళ అంటే కంపల్సర త తీ అండ్ హఫ్ ఇయర్కి వేస్తేనే పిల్లలు చూడు లేకుంటే లేట్ అయ మళ్ళీ వెనక్కి పడిపోతారుంతే అయ్యో ఇంకా ఫైవ్ ఇయర్స్ వచ్చినా ఇంట్లో పెట్టుకుని ఉండవు కొడుకుని బాగా ఉమ్మ్ హలో